చెప్పండి మేడం
ఇప్పుడు సెలవులు వస్తున్నాయి కదా మేడం వేసవి సెలవు మీరు సెలవులో ఎలా ఎలా స్పెండ్ చేసి సరే మేడం ఇక్కడకి అలా తీర్థ యాత్రలకు వెేళ్ళడం మీకు నచ్చిన ప్లేసులు మీకు నచ్చిన టూర్లు అవీ ఏమన్నా ఉన్నాయా
హ్మ్మ్ ఉన్నాయి మేడం సెలవులు ఇట్లా వచ్చే అట్లా పోయినట్టే వుంటది మేడం ఆల్రెడీ ఇప్పటికే సగం సెలవులు హాలీడేస్ అయప్ మేడం
అవును మీరు ఎడకైనా వెళ్తారా మేడం వేసవి మీ దగ్గకి ఎవరైనా సరే అండి ఇ ఫ్రెండ్స్ తో ఉండడం తర్వాత ఫ్యామిలీతో ఉండడం అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆ జాతరలు చేసుకోవడము పెళ్ళళ్ళకి వెళ్ళడము విహార యాత్రలకు వెళ్ళడం వెళ్తే ఒక పంజాల ఫ్యామిలీస్ బస్ ఏంచేయాల
అవును మేడం వెళ్తాం మేడం ఏ మనం ఏది ఏసారికి వీలు వీలు పడితే అది చేస్తాం మేడం ఫ్రెండ్స్తో వెళ్తాము ఫ్యామిలీ మెంబెర్స్ తో అందరం షేక్ జాతరలో ఏ ఎక్కడ ఏముంటదో జాతర లో అంటే ఉందం అందరం పోవాలనుకని అక్కడికి వెళ్తాము
జాతర్లోన జాతరలల్లో చాలా బాగుంటుంది అ
ఆ బోనాలు ఆ బీరప్ప జాతర విగ్రహ ప్రతిష్టాప లో ఇప్పుడు బానే పెట్టుకుంటారు మేడం హాలిడేస్ చూసి ఎవరైనా హాలిడేస్ పిల్ల కోసం అని ఆ అదే హాలిడేస్ చూసుకొని పెట్టుకుంటారా మంచిగా అనిపిస్తుంది మేడం ఊరంతా అలంకరణలు అటాస
వచ్చేసి
అవును మేడం మన కాలేజ్ అంటే మన హౌస్ వైఫ్లకు మన
వంటలు ఇంట్లో వంటలు చేయడం ఆ వంట చేయడము వాళ్ళ వండి పెట్టడము అదే సరిపోతుంది కదా అసలు టైమ్ ఎక్కడ స్పెండ్ అయిపోతుందో తెలియదు
ఎండకలము పప్పులు ఇంటికి సమక్కరు వర్షాకాలానికి మొత్తం సంవత్సరం సమ సరిపడ అన్ని సమకూర్చుకోవాలి చింత ఆ చింత పండు కావచ్చు మేడం పప్పు కావచ్చు వడియాలు ఇంకా ఉ ఉ అది కారం కూడా మేము మిరపకాయలు తీసుకొని ఆ అవి క్లీన్ చేసుకొని తోడుమల్ తీసేసి కారం పట్టించుకుంటాం మేడం మీట్లా ఆ పాకెట్లు వాడము ఆ దానికే త్రీ ఫోర్ డేస్ టైం పడుతది మేడం
అవును మా మేము కూడా అన్నీ సంవసరానికి సరిపోయేటన్ని నిలువ ఉంచు కుంటామండి అన్ని సమ్మర్ సీజన్ లో చేసుకుంటాము
పచ్చళ్ళు వడియాలు ఒక త్రీ ఫోర్ డేస్ షాప్ ఆ షాపింగ్ లకు పోవడము
ఆ మంచి పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకొని వెళ్ళడం పిల్లలతో ఆడుకో వాళ్ళకి వండి పెట్టడం అదే టైం మొత్తం సెలవులు ఇట్లా వచ్చి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయినాక అనిపిస్తది
అవును మేడం ఇట్లొచ్చి ఇట్లా పోయినాయి అట్లనే అన్ ఇస్తర్ మేడం
మళ్ళీ పిల్లలు లేసరికి మళ్ళీ సెలవులు ఎప్పుడు వస్తాయా అన్నట్టుగా చూడాల్సి వస్తుంది సెలవులు ఎప్పుడొస్తయా అని అనిపిస్తుంటది పిల్లల్
ఆ అవును మేడమ్ అనిపిస్తది అవి ఇట్లా వచ్చి మనం చూసుకుంటనే ఉంటము ఇలా వచ్చి అలా పోతయి మేడం మన నాకు తెలిసి మన ఆడవాళ్ళకి అనేది సెలవు అనేటిది ఎప్పుడుండేది మేడం ఎప్పుడు ఆ స్టూడెంట్ లైపు మనకి ఏం దెలక్ కుంటాను నైన్త్ ఎయిత్ వరకు ఉన్న లైఫే మన సెలవు గాని ఎంజాయ్మెంట్ గానీ ఆ లైఫ్ లోనే ఉంటాయని నేను అనుకుంటున్న మేడం ప్రతి ఒక్కరికి ఎవరికని కాదు మీకని నాకని కాకుండా అదే ఫ్రీడమ్ అదే లైఫ్ అదే ఎంజాయ్మెంట్ తప్పిస్తే ఈ లైఫ్లో వచ్చేసినంక ఇంకానకుద్ ఇంకా టెన్షన్స్ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అవన్నీ ఉ ట్టే కద గుడు ఉ మనకు సెల్వ అనేే మా టసలు చెప్పుకోవడము
చెప్పుకోవడానికి మనకుండదు కాకపోతే ఆ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చేసి పెట్టడంలోనే మనకు సెలవు అనిపిస్తదని ఆ అంతే వాళ్ళకి చేసి పెట్టడం అమ్మో వాళ్ళకి దీన పెట్ట వాళ్ళ హ్యాపీనెస్ లోనే మన ద చూసుకుంటాం మన హ్యాపీనెస్ ని చూసుకుంటాం అంతె తబ్బా
ఒక్కొక్కసారి ఆడపిల్లలాకా ఆ ఆడపిల్లలాక ఎందుకు ట్టిన్నమో అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి అలంకరణ జూస్ కుంటూ అద్ధంల జూసుకుంటే అమ్మో ఆడపిలై వుట్టుడు నా అదృష్ చం అనిపిస్తది నాకు నా మటుకు నాకు అట్లా అనిపిస్తది ఏం బెటరు మనకేడ ఫ్రీడమ్ టే మనం బయటికి పోవాలన్నా ఏమన్నా అడగాలన్నా పద్దెనిమిది మందిని అడిగి పోవాలి మనం ఆ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నాన్నవాళ్ళు భర్త పిల్లలు అందరి వాళ్ళు ఉ మనకు సెల్వే గదే మేడం సెల్వు లేదు ఏం లేదు ఆ సిక్స్త్ ఫోర్త్ ఫిఫ్త్ వు లే సి స సెవెంత్ వరకు ఉన్న లైఫే మన సెలవు లైఫు మన ఎంజాయ్మెంట్ లైఫు మనకు అందమైన లైఫ్ ఉ మనం ఏం బ్యూటిఫుల్లు అదే ఏం తెలియని వయస్ సులోనే బెస్ట్ అనిపిస్ ఎన్నడనారు ఇతే
అంతె ఇప్పుడు పిల్లల కోసం బతుకా
ఆ ఇంకా కొత్త కొత్త బాధ్యతలు కొత్త కొత్తవి అవి ఇవి ఆ కోడలిగా అమ్మాయి పాపగా పుట్టి అమ్మాయిగా ఎదిగి కా చెల్లి ఎన్ని పాత్రలు పోషించ ఈ పాత్రలో ఇంకా సెలవు అనేది యాడుంది మేడం
సెలవులు వస్తే మనకే పని ఇంకెక్కువ ఓకే
ఆ ఇంకెక్కువ ఆ సెలవులు వచ్చేటప్పుడు ఆడపిల్లలు వస్తారు మనం ఏడికన్నా వెళ్తాము ఆ ఇవి సమకూర్చాలి అవి సమకూర్చాలి ఇక దాంతోటే సరిపోతది ఇంక కానీ కాకపోతే పిల్లలుందరు ఒక దగ్గర ఉంటారు టైం కు టైం కు ఉంటామని
ఎన్ని రోజులు వాళ్ళ అలా హాస్టల్లో ఉండడము హాస్టల్లో
హాస్టల్లో ఉండడము మనం మన చేతులతో పిల్లలకు వండి పెట్టడము ఇలాంటివి బాగుంటా
ఆ అవును అవును మ్మ్ ించుకోవడంల్ కూడా కొంచెం మనలో ఉన్న నెగిటివిటీ పోయి కొంచెం వాళ్లకి రిలీఫ్ ఉంటది. మనకు రిలీఫ్ ఉంటది. పైగా మనలో ఉన్న నెగిటివిటీ పోతది గుడిలో ఉన్న పాజిటివిటీ మనకు వస్తది
ఆ మేడం అడా గుడి వెళ్ళనప్పుడు అదో ప్రశాంతత ఆ కొద్ది చెప్పు ఏ ఛీ కుచ్చో త్తలే ఏం రాకుండా ఖాళీ మనం పోయిన పూజ మీద అలంకరణ స్వామివారికి అలంకరించి అది ఇది కొంచెం ఏవి మ్మ్ ఆలోచనలు ఆ మట్టుకు ఆ ప్రదేశంలో ంతసేపు అ ఇంటికి దూరంగా ఉంటామని అనుంటున్న మేడం
ఇంకా మీకు ఇష్టమైన డిష్ డిష్ వంట వంటలు ఏమన్నా ఇష్టమా మేడం మీకేమన్న చేయడం
ఆ ఇష్టం మేడం నాకు తినడము టమాట చట్ నీ ఇష్టము టమాటా కర్రి ఇష్టము టమాటా ంటే ఏ రెసిపీ చేసిన నాకు మెయిన్ టమాటా ఇష్టం మేడం
థ్యాంక్ యూ మేడం మీ మీ ఇష్టాలన్ని నాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ
ఆ సరే